హలో
వినిపిస్తుందా అండి
అ అవును మీ మీకు వినిపిస్తుంద క్లారిటీగా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడు కూర్చున్నాను, మీరు కాల్ చేసారు.
తిన్నార?
ఆ తిన్నాను మీరు?
తన్నానండి, ఏం లేదు ఊర్ కనే మాట్లాడదామని చెప్పి చేశాను.
ఏ విషయం మీద
అదుకే సాధారణంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయి కదా
అవును ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నయి
ఆ కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లో పోలిస్తే ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది.
కొంచెమే రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ సేవలు అన్ని అభి వృద్ధి చెందాయి కదా
ఆ ముందు ఒక పని కోసం చాలా చోట్ల తిరగాల్సి వచ్చేది
చాలా మంది పనులు ఒకే చోట పూర్తి అవుతున్నాయి కాని
ఆ ఎంత మారిపచ్చిందో అసలు, కొన్ని సేవలయితే పూర్ పూర్తిగా ఆన్లైన్ లోనే అందుబాటులో ఉన్నాయి.
అవును. ఆన్లైన్ అయితే ఇంకా సులభంగా జరుగుతున్నాయి అక్కడ అ ప్ర
అది సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.
అవును. అక్కడికి వెళ్ళి, ఆ పని చేసుకొని, లైన్ లో నిలబడి ఈ సమయం మో మొత్తం అక్కడా వృధా అవ్వకుండా కాపాడుతుంది కదా!
ఉమ్ సమయం విలువ ఇప్పుడు మరింత పెరిగింది అనిపిస్తుంది నాకు
అవును. సమయమే కథ ఇప్పుడు మొత్తం
ఆ
చెప్పండి.
ప్రతి ఒక్కరు వేగంగా పనులు పూర్తి చేయాలనుకుంటారు కదా!
ఆ అవును. అందుకే కొత్త గా పద్ధతులు కొత్త ఆ వ్యవస్థలు వస్తున్నాయి.
ఆ ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు రావడం సహజమే కద మరి.
అవును. నగరాల్లో ట్రాఫిక్ కూడా ఒక పెద్ద అంశంగా మారింది.
ఆ అవును. ఆ ఈ వాహనాల సంఖ్య చాలా బాగా పెరిగింది కదా!
అవును. కొన్ని కొన్నిసార్లు చిన్న దూరం వెళ్ళడానికి కూడ ఎక్కువ సమయం పడుతుంది.
అవును. అందుకే చాలా చోట్ల ప్రజా రవాణాను కూడా మెరుగుపరుస్తున్నారు.
అవును. అది మంచి విషయం చెప్పాలంటే
ఆ
అది మంచి విషయం అండి చెప్పాలంటే
ఆ అవునవును. కొన్నిసార్లు చిన్న దూరం వెళ్లడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
అది చెప్పానండి నేను అప్పుడు
ను నాకు వినపడలేదులేండి. అందుకే నేన్ మాట్ ఉ ఉ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తే ట్రాఫిక్ కూడా తగ్గవచ్చు. ఈ ఈ మొత్తము నార్మల్గా పబ్లిక్ రవాణాలు ఉంటాయి కదా దానిలని ప్రజలు ఉపయోగిస్తే ట్రాఫిక్ అనేది ఎ కు కనపడరు
చాలా తగ్గుతుంది. పర్యావరణకు కూడా అదే మంచిది కదా.
ఆ
వర్నివరం గురించి మాట్లాడితే చెట్లా ప్రాముఖ్యత ఇప్పుడు ఎక్కువ చర్చి వస్తుంది
ఆ నగరాల్లో పచ్చదనం తగ్గిపోతుంది అని చెప్పె ఆందోళన చాలా ఎక్కువ ఉంది.
అందుకే చాలా చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
ఆ అవి నిరంతరంగా కొనసాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి
అవును ఆ ప్రకృతి సప్లతను చాలా ముఖ్యం.
ఆ అవునండి మీరు అనింది కట్ అయింది, మీరు సమ
అవును అదే అదే అదే ఈస ఆ అవును ఓ అది మనందరి బాధ్యతే ప్రస్తుతం సాంకేతికత కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది కదా
అవును ప్రతి రంగంలో దాని ప్రభావం కనిపిస్తుంది
ఆ విద్య వైద్యం రవాణా వ్యవసాయం అన్ని మార్పు మారుతున్నాయి
ఆ ప్రతి ఒక్క దాంట్లో మార్పులు వస్తున్నాయి కొత్త ఆవిష్కరణలు ఎన్నో అవకాశాలు తీసుకు వస్తున్నాయి ప్రజలకి
అవును అదే సమయంలో కొత్త స ఆ సవాళ్ళలు కూడా వస్తున్నాయి
ఆ ప్రతి మార్పుకి అనుకూలత ప్రతికూలత రెండూ ఉంటాయి కదా మరి
అవును వాటిని సమతుల్యంగా ఉపయోగించడం ముఖ్యం
ఆ అవును నిజమే
ప్రస్తుతం ప్రజలు సమాచారం పొందే విధానం కూడా మారిపోయింది
ఆ చాలా విషయాలు కొన్ని క్షణాళ్ళు ప్రపంచంలోని వార్తలు తెలుసుకోవచ్చు
అవును ఇది చాలా పెద్ద మార్పు చెప్పాలంటే
ఆ అవును సమాచార ప్రాప్తి చాలా సు సులభమైంది
అవును అయితే సరైన సమా సమాచారాన్ని గుర్తించడం కూడా ముఖ్యం కదా
ఆ అది చాలా ముఖ్యం ప్రతి సమాచారాన్ని పరిశీలించాలి ఎందుకంటే మనం ప్రతిదాన్ని నమ్మలేం కదా వెంటనే చూసిన వాటిలలో హా
అవును ఇప్పుడు చాలా సంస్థలకు కూడా సంస్థలు కూడా డిజిటల్ వివిధ విధాలను ఆ అ ఆ
ప్రారంభిస్తున్నాయి
ప్రారంభిస్తున్నాయి అవును
మ్ దాని వల్ల పనితీరు కూడా మెరుగుపడుతుంది
అవును కొన్ని ప్రక్రియలు పూర్తిగా ఆటోమేటిక్ అవుతున్నాయి కదా
అవునవును అవి సమయాన్ని మరియు వనరుల్ని కూడా ఆదా చేస్తున్నాయి కదా
అవును ప్రపంచం మరింత
అనుసం ఉమ్ అనుసంధానం అవుతుంది అలాగే
అవును
మ్ దూరాలు తగ్గినట్టే అనిపిస్తుంది మరి
కానీ తగ్గిండవు. అవి చాలా దూరంగానే ఉంటాయి.
ఒకప్పుడు చాలా కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సాధారణ అయిపోయాయి కదా!
ఎందుకంటారు.
అదే అభివృద్ధి ప్రభావం మరి
విద్యారంగంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి కదా!
ఆ నేర్చుకునే అవకాశాలు విస్తరించాయి. హలో!
ఓక
హలో! మీరు ఉన్నారా, వినిపిస్తుందా మీకు
ఆ మీకు
మాట్లాడలేదు కద చాలాసేపు అందుకనే అడుగుతాన
మాట్లాడుతూనే ఉన్నా అప్పనుంచి వినపడట్లేదా మీకు
ఆహ లేదు లేదు ఇప్పుడు మాట్లాడంను ఆ
ఇప్పుడు వివిధ రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి కదా అంటున్న
ఆ అవునవును ఆ విజ్ఞానాన్ని అందరికీ చేర చేస్తున్నయి
భవిష్యత్తులో ఇంకా ఎన్నో మార్పులు రావచ్చు కదా
ఉమ్ ఖచ్చితంగా రావచ్చు వస్తాయి కూడా కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటయి కదా
ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతయి
ఉమ్ అందుకే సమర్థవంతమైన పరిష్కారాల అవసరం
అవు నీటి నివారణ కూడా ఒక ముఖ్యమైన అంశం
అవును నీటి సంరక్షణ పై అవగాహన పెంచాలి
అవును నీ నీరు అయిపోతే ఇంకా ఏం చేయలేం కదా
ఆ వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం చాలా అవసరం
అవును
ఎందుకంటే భవిష్యత్ తరాలకు అవి అందుబాటులో ఉండాలి కదా
అవును ప్రజలలో భవిష్యత్ భవిష్యత్ భవిష్యతే ముఖ్యమైంది కదా
హా మనం ఇప్పటికి చూసుకోకూడదు ముందుకు కూడా ఎలా అనే ఒక ఆలోచన ఉండాలి
ఆ అది ఉంటేనే బతగలం మన పిల్లలు బతగలరు
ఆ ఇప్పుడు మన అవసరం ఒకటే చూసుకుంటే మన భవిష్యత్ తరాలకి అది చాలా శాపంగా మారుతుంది
అవును శాపంగా మారిందంటే ఇంకా మనం ఏం చేయలేం కదా అప్పుడు మనం బతుకొచ్చి మనం మార్చలేం కద
అందుకే ప్రజల్లో బాధ్యాయుతమైన ఆలోచన పెరగడం చాలా మంచి విషయ్
ఖచ్చితంగా పెరగాలి
చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలీవరు
ఆ అవును సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి ప్ర పాత్ర ఉంటుంది కదా
ఆ ఖచ్చితంగా
మార్పులు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటయి
ఆ వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగడం ముఖ్యం
అదే పురోగతికి దారితీస్తాం
నిజమే
సరే ఈ అంశాలపై చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది కదా
అవును వివిధ కోణాల్లో ఆలోచించే అవకాశం లభించింది
అవును ఇలాంటి చర్చలు కొత్త విషయలను అర్థం చేసుకోవడానికి సహాయపడతయి చెప్పాలే
అవునవును ఖచ్చితంగా మరి ఈ మధ్య గ్రంథాలయకు వెళ్ళలే వాళ్ళు తగ్గిపోయారనిపించిందా మీకు
చాలా ఇప్పుడు డిజిటలేక్కువైపోయింది కదా
అవును
కొంతవరకు నిజమే ఇప్పుడు చాలా మంది సమాచారం ఆన్లైన్లో చెప్ చదువు అందుబాటులో ఉంది కాబట్టి అలా అనిపించోచ్చు నీకు
ఆ కానీ గ్రంథాలయంలో చదివే అనుభవం వేరు కదా
అవును అక్కడ ఉండే నిశ్శబ్దం చాలా మందికి ఉపయోగపడుతది చెప్పాలంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళకు
ఆ ముఖ్యంగా ఏకాగ్రత తో పని చేయాలనుకునే వారికి ఓ మీరు ఏకాగ్రతతో పని చేస్తారా
అవును నాకు శబ్దం వస్తే నేను పని చేయలేను
ఆహా నిజమే ఇంట్లో కొన్ని సార్లు దృష్టి మరలిపోతుంది
అవును గ్రంథాలయంలో అందరూ చదువుతూ ఉంటాం కాబట్టి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది
అది కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది
అవును మనకి ఆ ఆ ఇక్కడతో చాలు చదవడం మరీ చూసుకుందాం అనే థాట్ రాదు ఆలోచన రాదు
అవునవును ఆ వాతావరణం చూసి మనకు కూడా పని చేయాలనిపిస్తుంది
అవును ఇప్పుడు చాలా గ్రంథాలు ఆ ఆద్దునికంగా మారుతున్నాయి
ఆ కంప్యూటర్లు డిజిటల్ వనరులు కూడా అందుబాటులో ఉంచుతున్నారు
అవును పాత రోజుల్లో అయితే పుస్తకాలే కదా
అవునవును ఇప్పుడు పుస్తకాలతో పాటు డిజిటల్ సమాచారం కూడా ఉంటుంది
రండి రెండింటికి వారి ప్రత్యేకత ఉంటుంది కదా
అవునవును కొందరికి ముద్రిత పుస్తకాలు ఇష్టం మరి కొందరికి డిజిటల్ రూపం సౌకర్యంగా ఉంటుంది అంటే ఎవరి సౌకర్యాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకు అలా ఉంది
అవునవును గ్రంథాలయంలో పుస్తకాలు ఎలా అమర్చుతారో గమనించారా
అవునవును సాధారణంగా విషయాల వారిగా విభజిస్తారు కదా
ఆ దాంతో కావల్సిన పుస్తకం సులభం గా దొరుకుతుంది మనకు
అవును లేకపోతే వెతకడానికి చాలా సమయం పడుతుంది
కొంతమంది అయితే ఆ అలా పెట్టినా వెతకడానికి చాలా సమయం పడుతుంది కొన్ని గ్రంథాలయాల్లో ప్రత్యేక ముఖ్యమైన గదులు కూడా ఉంటాయి
ఆ అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి
ముఖ్యంగా పరీక్షల సమయంలో
ఆ అప్పుడే కదా ఎక్కువ రద్దీ కనిపిస్తుంది
అవును కొన్ని చోట్ల సీట్లు కూడా సరిపోవు
ఆ అవును ముందుగా వెళ్లాల్సి వస్తుంది
ఉమ్ అవును గ్రంథాలయ